బావున్నావా హుమ్ బావుగున్నా ఏం చేసాన్నావు
ఏంలే
బోర్ కొడుతందా హుమ్ ఎగ్జామ్స్ అయిపోయాక ఫుల్ ఖాళీగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు
సేమ్ హియర్ ఎగ్జామ్స్ టైమ్ లో టెన్షన్ ఇప్పుడు ఫ్రీ అయ్యాక బడ్డ మన్ అనమాట ఏం చేయాలో ఏమో
హుమ్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంగ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొంచెం బోర్ కొడుతుంది అనమాట నిజమే కాలేజ్ డ్రేస్ ఎంత ఫన్ గా ఉంటాయో ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి
ఎస్పెషల్లీ మనం బంక్ సెక్షన్స్ గుర్తుందా లాస్ట్ బెంచ్ లో కూర్చొని స్నాక్స్ తి నే రోజులు వెనకాల కూర్చని చిట్స్ ముందరకి వేయడం ప్ల స్ టీచర్స్ ని టీస్ చేయడం వెనకాల కూర్చొని మాట్లాడుకోవడం గుజుగుజుస అని
మ్మ్ అవును అసలు ఇంకా ల్యాబ్ టైమ్ లో అటెండెన్స్ కోస్ మ్ పరిగెత్తడం అంటా ఇవన్నీ చేసాటిమి
అవును లెక్చరర్స్ ఫెసెస్ చూసి యాక్టింగ్ కూడా చేసేద్దాం
మ్మ్ ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నాం ఇంకా వన్ ఇయర్లో గ్ర డ్యువేషన్ కూడా అయిపోతుంది అసలు మళ్ళా ఆ డేస్ రావు మనకి
అవును తర్వాత ఎవరు ఎక్కడ సెటిల్ అవుతామో కూడా తెలీదు ఎవరెక్కడుంటారో కూడా తెలీదు ఎవరేం చేస్తున్నారో కూడా తెలిదు
ఉమ్మ్ మ్మ్ అవును నువ్వు ఏమైనా ఫ్యూచర్ ప్లాన్ ఫిక్స్ చేసుకున్నావా అంటే జాబ్ లేదా హైయర్ స్టడీ స్ అని
నేన్ మోస్ట్లీ జాబ్ ట్రై చేస్ తా అనుకుంటున్నా కానీ అబ్రాడ్ కూడా ఒక ఆప్షన్ గా ఉంది అంటే ఏదొస్తే అది అంటే జాబ్ వస్తే జాబ్కి వెళ్తే లేకుంటే హయర్ స్టడీస్ అబ్రాడ్ కెల్తా
బ్రాడ్ డంటే డ్రీమ్ లైఫ్ కదా
డ్రీమ్ అయితే అవును కానీ స్ట్రగుల్స్ కూడా ఉంటాయి కదా డిఫికల్టీస్ ఫేస్ చేయాల వాళ్ళ ఎడ్యుకేషన్ మనకి ప అర్థం కాదు కదా మనసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ వాళ్ళది ఎడ్యుకేషన్ టీచింగ్ సిస్టమ్ డిఫరెంట్ కదా సో కొంచెం డిఫికల్టీ అవుతుంది
మ్మ్ అవునే ఇంకా వచ్చి నేను మాత్రం ఎంటెక్ లేదా ఎంబిఏ గురించి ఆలోచిస్తున్నా ఈ రె డిట్లో ఏమైనా చేద్దామన అనుకుంటాన్న నీకేమైనా ఐడియా ఉందా
చాలా మంచి డెసిజన్ తీసుకున్నావు ఎంబిఏ చేస్తే కార్ప గ్రెట్ లైఫ్ ఫ్లో సెటిల్ అవుతావు అంటే నీక్ ఇప్పుడు బిజినెస్ ఆ క పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ తీసుకొని ఎంబీఏ చెయ్యు లేకుంటే ఎంటెక్ తీసుకొని అంటే ఇప్పుడు నువ్వు బిటెక్ చేస్తున్నావు కదా ఇంకా బిటెక్ తర్వాత ఎంటెక్ చేస్తే నీకు లైక్ టెక్నాలజీ రీసెర్చ్ ఫీల్డ్ లో కెళ్ళచ్చు లేకుంటే యాజ్ ఏ ప లెక్చరర్ వెళ్ళే వెళ్లి అవకాశాలు వి ఇంకా కొన్ని అలా ఉన్నాయి
కానీ కాంపిటీషన్ గుడా చాలా ఉంది కదా ఈ ఎంబిఏ పైన ఎంటెక్ పైన
అవును ఏదైనా ఈజీ కాదు కదా మనం ట్రై చేస్తే డెఫినెట్‌గా అచీవ్ ఆ చేయొచ్చు ఏదైనా అ మనం ట్రై చేసే దాన్ బట్టి సక్ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది
మ్మ్ ఎట్లా మాట్లాడతాన్నావ్ అంటే సేమ్ మోటివేష ప్రిన్స్ స్పీకర్లా మాట్లాడుతున్నావ్
అంత లేదులే కానీ మ్ నిజం చెప్తున్నా ఫ్యాక్ట్ చెప్తున్నా నీకు
బై ద బై మన క్లాస్ రి రీయూనియన్ ఫ్యూచర్ లో చేసుకుందమా అంటే గెట్టుగెదర్ లాగా
సూపర్ ఐడియా అసలు ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిస్తే ఎంత ఫన్ ఉంతుంది ఎవరు ఎలా ఉంటారు అనేసి చూడాలి
అవును అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు సింగిల్ గా ఉంటారో ఎవరు మ్యారీడ్ గ ఉంటాం అనేది చూడాలి
అవును ఫస్ట్ మ్యారీడ్ అవుతావ్ అనుకుం నువ్వే మ్యారీడ్ అవుతావ్ అన్ కుంటున్నా
నేనా నేనైతే నా ఫోకస్ అంద కెరియర్ మీద ఉంది ఫస్ట్ నాకు అసల అంత ఇంట్రెస్ట్ లేదనమాట
సేమ్ హే కానీ లైఫ్ లో సర్ప్రైజెస్ ఉంటాయి కదా
ఆ ఉ ఉంటాయి నిజమే ఏం జరుగు జరుగుతుందో ఎవరికి తెలియదు కదా
ఆ ఎనీవే మన ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పటికీ సేమ్ గానే ఉండాలని కోరుకుంటున్నా
ఉంటుంది ఎక్కడ పోతుంది ఈ డిస్టెన్స్ లో డిస్టెన్స్ ఎంత ఉన్నా గాని మన బాండ్ స్ట్రాంగ్ గాని ఉంటుంది స్తుంది కాగానీ
ప్రమిస్
హ ప్రమస్ అను ఈరోజు జ మీ కాలేజ్ లో ఫెస్ట్ ఉంది ఏదా పోలేదా
ఉంది కానీ నాక అంత ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ చూద్దాం ఈవినింగ్ అట్లా ఈవినింగ్ కదా స్టార్ట్ అయ్యేది
అ
పోర్లా లేదా అనేసి నుప్పు మీకు లేదా ఫెస్ట్ అయి ందా మీకు
మాకు ఉంది మన్నాడు ఉంది మాగ
అ ఈ మధ్య ఏమైనా నువ్వు బుక్ చదువుతున్నావా
బుక్కా అవును అంటే ఈ బుక్ చదువుతున్నా ఇంకా ఏమన్నా నీకు తెలిసిన బుక్ సజెస్ట్ చేయొచ్చు కదా
ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ ఉంది అది చదవాలని అది చదువుతాంటే నేను నీకు రిఫర్ చేస్తా
సెల్ఫ్ హెల్ప్ బుక్కా అది ఎలా ఉంది
అ బాగుంది అంటే అది మోటివేషన్ ఇస్తుంది అన్నమాట లైక్ మోటివేట్ చేస్తుంది నీకు నిన్ను
ఓహో నాకు కూడా చదవాల అనిపిస్తుంది కానీ ఈ ఎగ్జామ్స్ టెన్షన్ స్ట్రెస్ వల్ల కొంచెం టైం దొరకడం లేద అనమాట
చిన్నగా మొదలు పెట్టు రోజు టెన్ టు ఫిఫ్టీన్ నిమిషాలు చాలు లైక్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలు లైక్ ఒక్కొక్క పేజ్ ఒక్క పేజ్ చదివినా కూడా కంప్లీట్ అయిపోతుంది జస్ట్ చిన్న బుక్ మాత్రమేది
అవునా సరే అయితే ట్రై చేస్తాను
చిన్న బుక్ బట్ పెద్ద ఇంపాక్ట్ ఇస్తుందినమాట
హ ను ను్వు అది ఎక్కడ తీసుకున్నావు
నేనా మా లైబ్రరీలో తీసుకున్నా
మ్మ్ హ్మ్
హ్మ్ మనం మన హాబీస్ ని కూడా టైం ఇవ్వాలి
ఆ అవునులే లేకపోతే లైఫ్ చాలా బోరింగ్ గా మారుతుంది కదా అవును అది కూడా కరెక్ట్ మనం టైమ్ ఇస్తేనే ఏమై ఏమైనా తెలుసుకుంటాం వేరే విషయాలు కూడా
ఇంకేం మరి నువ్వు ట్రావెల్ చేయడం ఇష్టపడతావా
ఉమ్ నేన్ ట్రావెలింగ్ అంటే ట్రిప్స్ కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం కొన్ని న్యూ ప్లేస్ ప్లేసు ఉంటాయి కదా అవి చూడడం నాకు ఇంగా చాలా ఎగ్జైట్ మెంట్ గా ఉంటుంది అనమాట. అక్కడ ఇట్లా ఉండను ఉండవు అక్కడ క్లైమేట్ టెంపరేచర్ అవంతా ప్లేసెస్సు ఎక్స్ ఫ్లోర్ చేయడం ఎక్స్ప్లోర్ చేయడం అంటే చానా ఇష్టం నాకి
మాక్కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామా మరి అయితే
అవును ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాంలే ఇప్పుడు ఎట్లు సేమ్ ఉన్నాయ్ అవి అ అసైన్ మెంట్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్ అవన్నీ అవి అవన్నీ ఉన్నాయి కదా అంత చూసుకున్న తర్వాత పోదాం
ఆ ఎక్కడికి వెళ్దాం అంటే మన ఇండియా లోనే వెళ్దామా లేకుంటే బయట ఇంటర్నేషనల్ ట్రిప్ వేద్దామా
ఇంటర్నేషనల్ అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరులే ఇండియాలో సరౌండింగ్స్ లో చూడు సరౌండింగ్స్ అం టే మే మనం ఉన్న స్టేట్ సరౌండింగ్స్ లో చూడండి ఇంగా నార్త్ సైడ్ అట్లా అంటే అట్లా అది కూడా కుదరదు ఇంగ నువ్వు నేష్ షాపింగా ఆ ముందున్నింది షాపింగ్ ఇష్టం ఉన్నింది ఇప్పుడు ఏమి అంతగా లేదు
అవునా షాపింగ్ ఇష్టం అంటే మనం మహారా ష్ట్ర కెళ్దాం అనుకున్నా
మహారాష్ట్రనా ఈ మహరాష్ట్రలో షాపింగ్ ఎక్కువ ఉంటుందా
ఆ అంటే అక్కడ స్ట్రీట్స్ ఉంటాయి కదా
అంతెందుకు బ్యాంగ్ళూరు లో కూడా చీప్ గానే దొరుకుతాయి కదా
బ్యాంగ్ళూరు లో ఉన్నాయి ఈ ప్లస్ లో మనము ముంబైకి అలా వెళ్తే స్ట్రీట్స్ ఉంటాయి స్టీట్ స్టాపింగ్ చేయొచ్చు ప్లస్ బీచ్ కు కూడా వెళ్ళొచ్చు బ్యాంగ్ళూరులో బీచెస్ ఉండవు కదా ఆంటీ ఉన్నాయి మనం మన కల్ల ఉండదు అటు సైడ్
ఊహూ ఏ సైడ్ ఉంటాయో బ్యాంగ్ళూరు లో బీచెస్
బ్యాంగ్ళూరు అంటే బ్యాంగ్ళూరు లో కాదు కర్ణాటకలో
ఊహూ ఇక బ్యాంగ్ళూరు అంటేనే కర్ణాటక లే కర్ణాట వేరే ప్యారు వేరే పేరు బ్యాంగ్ళూరు అనుకో ఆ
ఇంక లేదు అంటే ఆ చెన్నై కన్నా ఎళ్దాం లేకుంటే పాండిచ్చేరి కన్నా ఎళ్దాం
చెన్నై పాండిచ్చేరి అంతా ఓటే కదా చెన్నైలోనే గా పాండిచ్చేరి ఉండేది
కాదు చెన్నై ఆ క్యాపిటల్ కదా తమిళనాడు ది పాండిచ్చెర్రి యూనియన్ టెరిటరీ కదా పాండిచ్చెర్రి డిఫరెంట్ చెన్నై డిఫరెంట్
ఓహో మీరు ఎప్పుడూ వెళ్ళలేదా నేను చెన్నైకి వెళ్ళి వొ చేసిన ఏమంతగా ఉంది కానీ అ ఇంకా మళ్ళీ పోవాలని ఇంట్రెస్ట్ లేదు వేరే చోట పోదామని ఉన్నా
అవునైతే కేరళ
కేరళ నా అది ఆ కేరళ టెంపరేచర్ ఎట్లా క్లైమేట్ ఎ ఎట్లుంటుందో ఏమో ఒకసారి వర వరదలు వచ్చేస్తాయి ఒసారి అ కొట్టుకొని ఎళ్ళిపోతారు ఒకసారి ఏం ఎండగా ఉంటుంది
మరి మీ ఇంటి పక్కన ఒక హార్స్లీ హిల్స్ ఉంది గదా
ఆ అది ఏం లేదు అక్కడ వేస్ట్
ఉమ్ ఇంకా ఇంకెక్కడిక వెెళ్ళి నార్త్ సైడ్ వద్దన్నారు. మళ్ళీ ఇక్కడ చెప్తే ప్లేసెస్ ఏం ఉండవు అంటున్నారు ఇంకా ఆడుపోవాల అనుకుంటున్నారు మీరు
ఏమన్నా ఏమన్నాన్నా కనుక్కొని చెప్పండి మీ కజిన్స్ ఉన్నారుగదా వాళ్ళని కనుక్కొని చెప్పండి ఉమ్
సరే ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు చదువు పైన ఫోకస్ చేద్దామా!
అవును ఇప్పుడు కష్టపడితే తర్వాత రిలాక్స్ గా అవ్వచ్చు రిలాక్స్ గా పోయొచ్చు. పోయి రావచ్చు కదా ఇప్పుడు కొంచెం స్టడీ చేద్దాము.
ఆ అవును తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
ఉమ్ ఓకే బాయ్.
బాయ్.
ఆ